హలో
హలో హలో
ఆ ఏం లేదు రా ఈ టీవీ కాడ కూసున్నా
ఆ ఎట్లుంది ఆరోగ్యం
ఇగ ఆరోగ్యం గట్లే ఉన్నది తలకాయ నోత్తంది మెడల్ గురస్తన్నయ్
మ్మ్ హ్మ్ మామయ్య
మావయ్యసుత హాస్పటల్కు పోయి వచ్చిండు ఆ కాళ్ళ వాపులున్నాయి
మ్మ్ మందులు అంటే ఏసుకుంట్లేడా
ఆ మందులు తెచ్చుకున్నడు గానీ తక్కువ అయితలేద్రా
తక్కువ అయితలేదా ఓహో అంటే ఆ అక్కడికే హైదరాబాద్ పోయి తెచ్చుకోలేదా హాస్పిటల్ కు
ఆ హైదరాబాద్కే స్రవంతిపోయింది లత పోయింది మూడ్రోజులకు వచ్చిరు
మ్మ్
ఇగ మూడ్రోలకు ఆడ చూయించుకొని తీసుకొచ్చిర్రు
మ్మ్ హ్మ్ అంటే ఆ తిండి కొంచెం మనం తినడం మంచిగా తింటాండా తినడం మంచిగా తింటాండా
ఆ తింటాండ్ర
మటన్ గిట్లా పెట్టకన్నారు కదా చికనొక్కటే ఈడ కూర్చు తూన్న నేను ఇప్పుడే డ్యూటీకి పోయొచ్చిన గా మీటింగ్ ఉండే మీటిం ఇగ స్టాప్ మిటింగుండె పోయినా వచ్చిన ఏ వచ్చి చెల్లె బ్లౌజు గుడత్ తా అన్నది మరీ కుడుతదా మరి అని ఇగ ఫోన్ చేశ్ నన్నట్టు అయితే ఆ యూనిఫామ్లు వేరే బ్లౌజ్ లు నెక్కు కనపడెతట్టు కుట్టిచ్చుకోవద్దూ మీటింగ్లుటయి అందరు వస్త్ తరు మహిళలు పెద్దవాళ్ళొస్తరు గాబట్టీ హై నెక్కు పెట్టి కుట్టిచ్చుకోవాలంటాన్లు.
ఆ
పైనకు
ఈ నువ్వు అటా ఏడ్నో స్టోర్ రూమ్ లా ఊడ్చుడున్నద అన్నవట కదరా.
ఆ అవునవును గాయన సారుకు ఫోన్ చేశినా ఇప్పుడే. ఫోన్ చేస్తే ఒక ఐదు నిమిషాలాగండి మేడ్ డం మాట్లాడతా నేనూ ఇక్కడా వేరే బైకూ దానికి దగ్గరా ఆ వాళ కా అంటే కస్టమర్ దగ్గర మాట్లాడ్ తాండటా కొంచమైనంక చేస్తా అన్న్నడూ ఇగా సరే అని నేను వచ్చేశ్ మళ్ళా ఫోన్ చేస్తే ఒక్క రెండు నిమిషాలులాగండి మేడం నేను మాట్లాడుతా అంటే మీరు కావాలన్నారు గదా. మరి కొంతమంది ఉన్నరూ వస్తనన్నరు అని అడిగిన.
ఏ మామయ్యకు వీలయితదారా ఉండుడు.
మావయ్యకు వీలు గాదు ఆ మావయ్యకు వీలుగాదు షాప్ పులే ఊడవాలే షాపు షాపు ముందటా ఊడవాలే వాటర్ పెట్టి రావాలే.
ఆ
ఆ షాపు ఊడవాలే షాప్ లా నీళ్ళు పెట్టి రావాలే.
ఆ మాక్ అయిద్దా వీలు
నీ నీకెందుక్ గాదు
ఊడు ఊడుసుడూ గా వంగి ఊడుసుడే రాదనీ.
ఇట్ల వంగి ఊడుచుడంటే కష్టమే మరి అట్లా ఊడవద్దనంటే ఇగ నీకు ఇబ్బంద్ అయితది.
ఏ ఒకసారి పోయి సూశత్తే తెళ్తుతదీ.
ఆ గదే అన్ని వివరాలూ అడుగు చెప్త మేడం నేనూ ఒక పావు గంట తర్వాత మీకు ఫోన్ చేస్తా నేను కొంచెం. కస్టమర్తో మాట్లాడుతానా బైక్ బండి కోసం వచ్చిండూ అని అన్నడు. ఊ అందుకని ఇగా సరే తీ తర్వాత మాట్లాడండి మర్ నిమ్మలంగ ఉన్నప్పుడు మాట్లాడ మన్నా
సరేరా
ఆ ఇల్లు ఎంత వరకు వచ్చింది.
ఇల్లూ గోడలు అయినయి.
ఆ
సెంట్రింగోళ్ళ్ నిన్ను అచ్చిన్రు ఇయాళ వత్తమన్నరూ అచ్చిర్రు కాసేపు ఉన్నరూ మళ్ళ పొయిన్రు రా
ఊహు ఏమో మరి ఈ రోజు లిస్ట్ ఔట్ చెత్తాన్నారటా మరి నా పేరు చెత్తే. సరే అయితే కట్టుకుందామని అనుకున్నా మరీ సుజన్కి ఫోన్ చేత్తే వత్ వత్తద్ అక్కా ఎందుకు రాద్ నువ్వు ఎందుకు టెన్షన్ పడతానవ్ అన్న ఆ ఆ లిస్ట్ టీఏ రోజు లిస్ట్ అవుట్ చేత్ త్తాన్లటా అంటే ఇగ రేప్ పేర్లు ఎవరెవరి వత్తయో ఎవరెవరు ఇంక కట్టుకోవాలే. ఉన్నవాళ్ళకూ ఈ ఇన్ ళ్ళనీ ఆ మొన్న మీటింగ్లో అన్నదట సీతక్క అక్కడా. అయితే ఈయనా మనం ఇంత మందిమి ఏశి శినం గదా ఓట్లు. ఏస్తే ఇప్పుడ్ ఆమె మూడో నాలుగో ఇండ్లు మీకుసి కళీ కంటే ఈ నాలుగు మూడు ఇంలు తీసుకపోయి నేనే ఎవరికి ఇయాలి మరి నాలుగు మూడు ఇంలిస్తే అన్ని ఓట్లు పడతాయి అన్ని మళ్ళసారికి మనకిదన్నా ఉంటాయా ఒక ఇరవై ఐదు దాకా ఇయ్యమని అడిగిండట అడుగితే ఇక సరే దాని గురించి ఆలోచిస్తే నేను రెండు మూడు అయితే నేను ఇట్లా తీసుకుంటా జనాలుందరూ అందరు వేసినోళ్ళనే మన గెలవడానికి ఎన్ని ఓట్లయితే మనం ఇంత స్టాండర్డ్గా నిలబడ్డాం ఇప్పుడు కాదంటే అట్లాంటది అని కొంచె ఆడ మాట్లాడుకున్నారట తర్వాత తమ్ముడు ఫోన్ చేసిండే వరేవరు మరి కట్టుకుంటూ ఆన్నన్న వాళ్ళకు కంపల్సరీ కడతామన్న వాళ్ళ పేర్లు రాయక్క కట్టుకునేది ఉంటే ఇద్దామని అన్నాడు
అయితే ఈ ముందుగాడ కట్టుకున్న వాళ్ళు అందరి బిల్లులు అయిపోతే అది చెడ్ చేతారాట
ఆ అది ఆ బిల్లులు కావాలి కదా ఆ బిల్లులు అయిపోయి ఇగ లాస్ట్ కొందరికి మూడో బిల్లు పడ్డది కొందరికి నాలుగో బిల్లు పడుతంది కొందరికి ఐదో బిల్లు లాస్ట్ బిల్లు రాలేదు అట్లా బిల్లులు ఉన్నోళ్లకు వాళ్లకు మాట్లాడి అడైపోయినక మనకి సెకండ్ లిస్ట్ అవుట్ చేస్తే ఇగ మల్ల వీళ్ళకి స్టార్ట్ చేయచ్చు గదా ఈజీగా ఉంటుదని వాళ్ళ ఆలోచిస్తాన్లు
ఆ
మరి వానకాలం అయితంది పోతంది ఇక బోరు తీసి కొన్నావ్ మరి ఆడ పైపులు ఫిట్ చేయలే మరి ఇబ్బంది అయితది గదా అని నేను అడిగిన ఇళ్లాచ్చే వరకు చేస్తా అక్క అన్ని చేస్తా అని అంటడు ఆ ఆ మాట్లాడతాన్న
మాట్లాడు
మాదే ఇల్లు ఇళ్ళచే వరకు అన్నీ చేస్తాక్క పైపులు గిట్ల అన్ని ఎపిస్తా అని అంటాండు
ఆ
గందు కోసమనే గదా
ఏమో ఇక మాగ వ్యవసాయం చేసేటట్టునది కానీ ఇక మరి అందరికి ఇయ్యాలంటే ఏం ఇత్తది
ఇక ఏమి ఇస్తాది సాయం ఇక ఎంతో లేని వాళ్ళలకు పట్టుకుంటా పోవాలి కొంతమంది ఐదు లక్షలకు ఇగ మల్ల మిగతావి అన్ని కలుపు
మనవాడకే నాలుగో ఐదో ఉన్నాయి ఇండ్లు
అరే జగ్గన్నపేట్లో మొత్తం అయినాయి అత్తమ్మా జగ్గన్నపేట్ ఇరవై ఐదు ముప్పై ఇండ్ల దాకా అన్ని లైన్గా మంచిగా లేసినయి మంచిగా ఉన్నాయి వాళ్ళ ఆ ఊర్లో సీతక్క ఊరు కదా ఇంకా ఇక్కడ పెళ్లిల అయింది ఆ కరుణ నేత కరుణ ఆమె సర్పంచ్ కదా అన్ని ఫస్ట్ లిస్ట్లు ఇచ్చింది పది పన్నెండు వరకు మళ్ళ అందరు కడతా ఉన్నారు వాళ్ళిండ్లు
పల్లెటూర్లలా ఇయ్యంగానే కట్టుకున్నారవ్వ
జడ్చర్లలో కూడా కడతాన్లు ఒక వాడ మొత్తం అయితే ఎనిమిదో తొమ్మిది ఇండ్లు నేను మీటింగ్ పోతా కదా అక్కడ అన్ని ఇండ్లు అయితన్నాయి ఆ
ఆ
ఇప్పుడు లతక్క వత్తలేదా ఇటు
ఆ
అత్తలేదా
నాతా
ఆ
మాలతా
ఆ లతే అంతలేనా
వచ్చింది వచ్చి మొన్న దవాఖానా తీసుకపోయింది
ఆహా బాబు ఎమ్ చదువుతండు
పది ఇప్పుడు
ఇప్పుడు పదా అయితే వచ్చే సంవత్సరం సర్టిఫికెట్ అతి తీసు కోవాలే ఉ హా
పది చదువుతండు ఈ సారి కాస్ అతనికి ఇంకా రాలేదు ఆయన సదువు మీద సేద్దు ఉంటట్లేదు
ఉ హస్టల్ ఉంటలేడా ఇంటి కానుంచే పోతాడా
అసలు పోలే
ఆహా ఇంటికా నుంచే పోతాడా
ఆ
ఇంటికా నుంచే పోతాడు హస్టలు ఉంటాడా అబ్బాయి.
ఇంటికాన్నే ఉన్నాడు ఇంకా హాస్టల్ బోలే ఉ పోతాడు కావచ్చు ఇగ ఐద ఆరు రోజలలో
ఆ నర్సంపేటు ఎప్పుడు పోయి వచ్చినవ్
ఆ
నరసంపేటకి ఎప్పుడు పోయొచ్చినవ్ ఆ నరసం పేటకు చిన్న ఎక్కడ ఉంటంది
చిన్న దగ్గరికి పోవాలిరా మన్ననే వచ్చిపోయింది మా చి మా పరిశీరాలు మరి మంచిగా లేకపోతే అది చూసిపోయిండ్రు.
అవునట అత్తమ్మ ఏమైంది నాకు ఎవరో అన్నారు.
ఆయనకు షుగర్ బాగా ఎక్కువ అయింది
ఆహా మామయ్యకు షుగర్ ఉన్నదా
షుగర్ ఉన్నది బీపీ ఉన్నది షుగర్ బాగా ఎక్కువై ఇగా ఆసలే లేవాలే లేవగ్ కాకపోతే మొన్న హన్మకొండకు రెండు సార్లు తీసకపోయిండ్రు
తీసుకపోయి మంచిగా లేడంటేనే లతా కోచ్చింది సుమ వచ్చింది ఇగ మళ్ళా హాస్పిటల్కి తీసుకపోయినాక ఇప్పుడు మళ్ళా ఇయడా చేయిస్తే కొంచెం
ఉహుహు అయితే నే నాకు గి మేము ఇల్లు ఆ డే జేసిపి వచ్చి కూల కొట్టే రోజు వచ్చి కు కుసున్నాడు
వినపట్లదేమోరా నువ్వు మాట్లాడితే సక్కగా
జేసీపి వచ్చిన రోజు వచ్చి కూసున్నాడు మే ఇల్లు లో తీసేటప్పుడు
ఆ
జే రిటైర్మెంట్ అయిన మామ నిన్న అని చెప్తాండన్నట్టు. చెప్తే నేనన్నా కదా అరే ఇప్పుడే రిటైర్మెంట్ టైమ్ కాద్ వచ్చిందమామ అంటే నిన్న రిటైర్మెంట్ అయినారా వచ్చినా ఇక పోతలేను అని అన్నడు
ఆ
చనే ఉన్నాడు కదా రటైర్మెంట్ ఐయ్యిండు ఇక తినుకుంట కొంచెం అటు ఇటు తరుగుతాండు కావచ్చు ఇగ ఏం పని తోసక కూడా కొంచెం అటు ఇటు లైబ్రరీ అటిటు పోతారు కొంచెం ఉంటారు కదా అని అన్నాడు అదే రిటైర్మెంట్ అదే జాబ్దే కాద చెప్పిండు
అయితే ఇగ ఇప్పుడట పైసలు ఆ దిగిపోయినాక అప్పుడు దిగిపోయిన వాళ్ళకు కూ ఒక్కసారే ఇచ్చేదట ఇప్పుడు మూడేళ్ల దరకా తాప కిన్ని ఇస్తారట
అయ్యో ఒకసారి ఇయరు
ఇగ బాగా టెన్షన్ బడతాండు
ఒహో ఇగ టెన్షన్ పడితే మరి ఇగ టెన్షన్ పెట్టుకుంట ఇగ రోగాలు కదాప్
ఒక్కసారి దిగితే పొలగానికి ఏదన్నా షాపు అన్న పెట్టిచి ఈ ఇంత ఇల్లు ఇట్లా కట్టుకుందామన్నా ఐడియ ఉండొచ్చు ఆయనకు
ఈన మనసుల అది ఉన్నది
ఆ అయితే ఇక ఇప్పుడు వాడు ఆ సంవత్సరానికి ఇన్ని ఇస్తామని ఇచ్చిరట
ఉహు
ఇగ సంవత్సరానికి ఇంన్నంటే అంటే ఇప్పుడు పింఛన్ సుగ తక్కువనేనట
వాళ్ళక్ ఫించిగ్ లేదు కదా
పించిన్ సుత అది ఆ ముప్పై ఐదు వేలే అత్తయట
వాళ్ళకు పెన్షన్ ఉన్నదా
ఆ
పించిన్ ఉన్నదా
ఇ రాదా ఇగ ఇప్పుడు వాళ్ళ దిగిపోయినోలకు
దిగిపోయినోలకు ఇప్పుడు పించిన్ లేదత్తమ్మా లేదు గవే పైసలు ఇస్తరు ఇప్పుడు ఎవరికైనా లేదు అప్ ఇప్పుడు చేసినోళ్ళకి ఉన్న కాని ఇప్పుడు చేస్ ఇప్పుడు ఈ మావయ్యకు ఉన్నదటనా
ఆ ముప్పైఐదు వేలతయటా గాబి ఏం సరిపోతాయి వాడొక్ ఒక్కసారి ఇస్తే ఏదన్నా చేసుకుందుము అని అదే టెన్షన్ పెట్టుకున్నడు బాగా
ఆహా గా టెన్షన్ పెట్టుకుంటేనే మరి ఇంకేదన్నా ఐతది ఇచ్చేటప్పుడు ఇతరు మాగెటుపోతది ఇక టెన్షన్ పెట్టుకొని బాధపడితే ఏమతది
తలేదు నాకు సక్కగా
తది కరెక్ట్ గా ఉండి చూసుకుంటే అయితమాయే ఏం గ తియ్ మంచిగనే వస్తాయి ముప్పై ఐదు వేలు వచ్చిందంటే సరిపోతయ్ టి సరే అత్తమ్మ ఉంటానా మరి హలో
హలో
ఆ ఉంటనా మరి ఇగా ఉంటా ఉంటా మరి వినబడతలేదేమో
ఆ కొదిగి ఇనవడతలేదేం రా
ఆ అదే ఇక ఉంటది అది సిగ్నల్ లేనట్టున్నది సరే నేను అటు వచ్చి మాట్లాడుతది పొద్దుగాల ఆ సరే అత్తమ్మా ఉంటానా అవుగా